హలో ఎలా ఉన్నావ్
నేను బాగున్నా నువ్వెలా ఉన్నావ్
నేను కూడా బానే ఉన్నా ఏం చేస్తున్నావ్
ఏం లేదు నిన్న ఒక డాక్యుమెంటరీ చూసా హ్యూజ్ కార్గో షిప్స్ గురించి చూ స్తుతుంటే మైండ్ బ్లోయింగ్ అనిపిచ్చింది నాకైతే అసలు
ఆ నేను కూడా అసలు ఇన్స్టాలో చనానే చూస్తావున్నా ఇంగా అలాంటి డాక్యుమెంటరీస్ అంటే చాలా ఇష్టంగా చూస్తా తెలుసా అసలు ఆ షి సూ సైజ్ చూస్తే సిటీలా ఉంటాయి నాకైతే
నిజమే కదా మన అపార్ట్మెంట్స్ కన్నా పెద్దగా ఉంటాయి అవి
అవును ఇంగ ఒక షిప్ లో థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయంట కదా నేను చూసి నా వాళ్ళు అక్కడ షాక్ షార్స్ ఆడుకునేది వేల్స్ ఆడుకునేదంతా వీడియో తీసి పెట్టాతా ఉంటారు
అవును ఒక కంటైనర్ లో ఏముంటుందో బయట నుంచి తెలియదు కానీ లో పల వెళ్ళాక అన్ని తెలుస్తాయి
ఆ అవును నిజమే అసలు మనకి రోడ్స్ లో పెద్ద పెద్ద లారీస్ పోతేనే ఎంత భయం అయితుంది అట్లాంటిది థౌసండ్ ఆఫ్ సారిస్ వకే షిప్ లో ట్రాన్స్ఫర్ చేసళ్ళు ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి చాలా గ్రేట్ అసలు
అవు ను ఒక్క కంటైనర్ లో క్లాత్స్ అని ఉంటాయి ఇంకో కంటైనర్ లో మొబైల్ ఫోన్స్ ఉంటాయి
ఆ ఇంకా ఇంకో కంటైనర్ లో టీవీస్ అంటా ఇంకో దానిలో ల్యాప్ టాప్స్ అంటా ఇంకో దానిలో మెడిసన్స్ అంటా ఇదంతా ఎక్స్పోర్ట్ అయితా ఉంటాయి కదా
అవును ఇంక కార్ ట్రాన్స్పోర్ట్ చేసే షిప్స్ చూసావా
ఆ అవును కార్ క్యారియర్ షిప్స్ అయితే పా అసలు చెప్పలేం చాలా హ్యూజ్గా ఉంటుంది అది
ఒక షిప్ లో థౌజండ్స్ ఆఫ్ కార్స్ ఉంటాయి అంటా
ఆ అవును చూసా నేను కూడా అసలు మనం కూడా ఎంచలేమ్ అన్నీ ఉంటాయి న్యూ కార్ట్స్ ఫ్యాక్ క్టరీస్ నుంచి డైరెక్ట్ పోర్ట్స్ కి తీసుకొని షిప్ లో లోడ్ చేస్తారంట
అవును కార్స్ మాత్రమే కాదు బైక్స్ బస్సెస్ ట్రాక్టర్స్ కన్స్ట్రక్షన్ వెహికల్స్ కొన్ని హెవీ వెహికల్స్ మెషిన్స్ ఇవన్నీ కూడా చేస్తారు
ఆ అవును నిజమే అసలు నాకొక డౌట్ రాయి అయినా అం అంత హెవీ అసలు వాటర్ లో పోతా ఉంటరు భయమయ్య భయం అవ్వదా వాళ్ళకి అని నాకే భయమవుతుంది
అది నిజమే అవును చూస్తుంటేనే భయం ఏస్తుంది ఎలా అసలు వీళ్ళు ఇలా ఎళ్తున్నరు వాటర్లో ఇంత హెవీ లోడ్ ఎత్తుకొని అని చెప్పి అనిపిస్తుంది కానీ వాళ్ళు ఎలా వెళ్తారు ఏమో అబ్బా
చాలా ధైర్యం ఉండాల అసలు ట్రావెల్ చేయాలంటే మెయిన్ గా అ అసలు వాటర్ చూస్తేనే చానా భయం అయిపోతుంది తెల్సా ఆ బీచ్ లో చూస్తేనే చనా భయం అయితుంది ఇంకా అట్లాంటిది వాళ్ళు అట్లాంటికోశ్చన్స్ అంట అంటే మ ఇంకో వాళ్ళు ఇట్లా అన్ని చోట్ల నుంచి తిరుగుతా ఉంటరు
ఇంకా మన ఇండియాలో మానుఫ్యాక్చర్ అయిన కార్స్ వేరే కంట్రీస్ కి వెళ్తాయి కదా
అవును అలాగే జపాన్ అంటా కొరియా అంటా జర్మనీ ఈ ఈ కంట్రీస్ నుంచి ఇంగ కార్స్ ఇండియాకు వస్తాయంట
అవును మన ఆన్లైన్ షాపింగ్ లో ఆర్డర్ చేసే ప్రోడక్ట్స్ కూడా ఇలాంటి షిప్స్ లోనే ట్రావెల్ చేస్తాయి కదా
ఆ అవును నిజమేవంత ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్స్ అనమాట
ఆహా ఒక షర్ట్ చిన్న నుంచి షూస్ వి వియట్నాం ఒక షర్ట్ చైనా నుంచి షూస్ వియట్నాం నుంచి వాచెస్ స్విట్జర్లాండ్ నుంచి ఎలక్ట్రానిక్ కొరియా నుంచి అని చెప్పి ఇలా ప్రొడక్ట్స్ షిప్ అవుతా ఉంటాయి
అవును ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క కంట్రీ నుంచి వస్తుంది అనమాట కానీ మనం ఏమనుకున్నాం ఏమంతా లోకల్లోనే దొరుకుతా ఉంటాయిలే అందుకే వీళ్ళు ఇంతింత ప్రైజస్ చెప్తారు అని
అవును ఇంకా కాఫీ బ్రెజిల్ నుంచి కూడా రావచ్చు కదా
అవును నిజమే ఇంగా ఆపిల్స్ అయితే మన కంట్రీలో ఇం నార్త్ సైడ్ తప్ప ఇగా యాడదోరుకవు అయితే వేరే కంట్రీస్ నుంచి కూడా రావచ్చు
ఇంకా డ్రై ఫ్రూట్స్ మిడిల్ ఈస్ట్ నుంచి రావచ్చు
అవును ఇంకా ఒక షిప్ లో ఫుడ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయంటే కదా
అవును బియ్యం అంటా వీట్ అంటా షుగర్ అంటా ఎడిబుల్ ఆయిల్ అంటా ఫ్రోజన్ మీట్ అంటా సీ ఫుడ్ సీ ఫుడ్ ఎక్కువ షిప్స్ లోడ్స్ క్యారీ చేస్తాయి తెలుసా
అవును నిజమే కానీ అన్ని అంటే అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని ఇక్కడే దొరకవు కదా ఇండియాలోనే అంటే ఒక్కొక్క పర్టిక్యులర్ కంట్రీకి ఒక్కొక్క ఫేమస్ ఐటెం ఉంటుంది సో అంతా షిప్పు చేసుకుంటా అంటే ఎక్స్పోర్ట్ చేస్తార అనమాట ఇక్కడికి
కానీ ఫారిన్ కంట్రీస్ లో కన్నా ఇండియాలో విచ్చుకుంటారు లైక్ వాళ్ళక ఒక స్పైసెస్ అనేటివి దొరకవు కానీ స్పైసెస్ ఇక్కడ, ఎక్కువ కదా ఇండియాలో
అవును, అందుకే ఇక్కడవి కూడా వాళ్ళు వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. చానా బల్క్ గా
అవును ఇంకా మెడిసిన్స్ ట్రాన్స్పోర్ట్ చేసే కంటైనర్స్ స్పెషల్ గా ఉంటాయి కదా?
ఆ అవును అసలు టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. మెయిన్ గా మెడిసిన్స్ క అయితే.
అవును లేకపోతే మెడిసిన్స్ స్పాయిల్ అయిపోతాయి.
యా, అవును నిజమే అదేమో ఇంకా ఫ్రూట్స్ కూడా ఇంగ రిఫ్రిజరేటెడ్ కంటైనర్స్ లోనే ట్రాన్సఫర్ చేస్తారు. ఇంకా మామూలు రూమ్ టెంపరేచర్ కంటైనర్స్ లో ఇంకా ట్రాన్స్ స్పోర్ట్ చేస్తే అవి కూడా చెడిపోతాయి. నఅని
అవును, లైక్ గ్రేప్స్ అంట ఆపిల్స్ అంట ఆరెంజెస్, మాంగోస్ ఇవన్నీ ఎక్స్ స్పోర్ట్ సీజన్లో ఎక్కువ ఉంటాయి.
అసలు ఒక కంటైనర్ లో జర్నీ ఇమాజిన్ చెయ్యి అసలు ఎంత ఘోరంగా ఉంటుందో?
అయ్యో చెప్పు, నాకు అసలు ఇమాజినబుల్ గా గూడా లేదు లే అది. ఇంకా ఫ్యాక్టరీలో ప్యాకింగ్ ఎలా ఉంటుందో చూడు. ట్రక్ లో పోర్ట్ కి పోర్టులో స్కానింగ్ అంటా క్రైన్ తో షిప్ మీద లోడింగ్ అంతా
ఆ అవును క్రేన్ తో షిప్ మీద లోడింగ్ అంట. ఓషన్ క్రాసింగ్ అంట, డెస్టినేషన్ పోర్ట్ అంట.
మ్ కస్టమర్స్ క్లియరెన్స్, మళ్ళీ ట్రక్, కారు, ట్రైన్ అని చెప్పి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడం. దాని తర్వాత ఫైనలీ షాప్ కి వెళ్ళీ వెళ్తాం మేము.
టీచ్ అవును ఫైనలీ షాప్ కి రీచ్ అవుతాయి. అక్కడ పోయి అందరూ కస్టమర్స్ బడ్జెట్ ఇంగ అంటే అక్కడ బై చేస్తారన్నమాట.
చూడు, ఒక ప్రోడక్ట్ మన హ్యాండ్కి రీచ్ అవ్వడానికి ఎంత జర్నీ ఉంటుందో.
అవును. నిజంగా మనం ఆలోచించామా ఇవంతా అసలు ఏందో లే అనుకుంటాము. కానీ ఎక్కడో ఎన్నో సముద్రాలు దాటి వస్తుంది అది.
సీలో స్టార్మ్స్ వస్తే
అయ్యో అసలు ఆ సిచ్యుయేషన్ ఆలోచిస్తేనే భయం అయితుంది. ఇంకా క్యాప్టెన్ వెదర్ రిపోర్ట్స్ ఫాలో చేస్తాడు. అంటే ఎంత ప్రెడిక్ట్ చేసుకుని పోతా ఉంటారు. ట్రావెల్ చేస్తా ఉంటారు. ఇంక సడన్ గా వచ్చేస్తే ఇంగ మనం ఏం చెప్పలేం.
అవును రూట్ చేంజ్ చేస్తారు. కార్గో ని సెక్యూర్ చేస్తారు.
అవును నిజమే ఇంకా వేవ్స్ అయితే చాలా డేంజరస్ గా ఉంటాయి కదా అక్కడ.
అవును కొన్ని వేవ్స్ బిల్డింగ్ హైట్ లో ఉంటాయంట.
ఆ అవును అంతా వాటర్ మొత్తం షిప్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకి వస్తుంది అట్లా ఉంటుంది అసలు. ఇట్లా ఎట్లా ట్రావెల్ చేస్తారో నాకు భయం అయిపోతుంది.
ఒకసారి ఒక షిప్ క్యాప్టెన్ రెస్పాన్సిబిలిటీ ఇమాజిన్ చేయ్ ఒకసారి
అయ్యో దాంట్లో ఎంత థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి చాలా ప్రెజరే. ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి.
అవును క్రోర్స్ వర్త్ కార్గో అన్నమాట అది ఇంకా క్రూ సేఫ్టీ ఉండాలి షిప్ సేఫ్టీ. ఉండాలి.
అవును నిజమే ఇంగ నావిగేషన్ ఎలా చేస్తారో ఆయప్ప
జి పి ఎస్ యూజ్ చేసుకుంటారు
అవును ఇంగ రేడర్ కమ్యూనికేషన్ సిస్టమ్ గుడా చానా వైడల్ అయింది కదా ఇప్పుడందరికి నేర్ ఇస్తున్నారు కాలేజెస్ లో గుడా
అవును ఇంక శాటిలైట్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ కూడా పెట్టుకొని ఉంటారు
అవును ఇంగ డిజిటల్ మ్యాప్స్ గుడా యూస్ చేస్తుంటారు గదా వాళ్ళు
ఇంకా నైట్ టైమ్ ఓషియన్ లో జర్నీ ఎలా ఉంటుందో చూ ఆలోచించావా
అయ్యో అసలు అదంతా అరౌండ్ ఓన్లీ వాటర్ తోనే ఉంటుంది ఇంగ అక్కడ బిల్డింగ్స్ ఏం ఉండవు రోడ్స్ ఏం ఉండవు
ఓన్లీ స్టార్స్ అండ్ సి
ఉ అవును నిజమే అసలు ఆ క్రివ్ అయితే మన్స్ పాటు షిప్ లోనే ఉంటారు గదా ఎట్లుంటారో వాళ్ళు
అవును ఫ్యామిలీని చాలా రోజులు చూడలేకపోతారు అది బిగ్గెస్ట్ సాక్రిఫైజ్ అసలు వాళ్ళది
అవును నిజమే ఇంగ షిప్ లో ఫుడ్ ఎలా ఉంటుందో మనకి ఏం తెలుసు
అక్కడ గుడా కిచెన్ ఉంటుంది స్లీపింగ్ రూమ్స్ అనేటివి ఫెసిలిటేట్ చేసింటారు వాళ్ళ కి జిమ్ కూడా కొన్ని షిప్స్ లో ఉంటాయి
అవున్లే ఇంగ టైటానిక్ చూసినాం అద ఎంత పెద్దదో ఇంగ ఇది గుడా ఉంటుంది చనా పెద్దదే చా ఫెసిలిటీస్ గూడా ఉంటాయి ఇంగా వాళ్ళకి ఎమర్జెన్సీలు ఇట్ల ఏమన్నా ఎమర్జెన్సీలో వాళ్ళు మునిగిపోయినా గూడా వాళ్ళకంటూ సపరేట్ బోట్ అని అరేంజ్ చేసింటారంట సైడ్ లో దాంట్లో గుడా ఫుడ్స్ పెట్టింటారన్మాట వుత్తా అంటే అది సీల్ అయి ఉంటాయి
అవును ఇంకా ఒక షిప్ పోర్ట్ కి రీచ్ అయ్యాక జయింట్ క్రెయిన్స్ వర్క్ స్టార్ట్ చేస్తాయంట
అవును ఇంగ కంటైనర్స్ ఇంగా ఒకటి తర్వాత ఒకటి అన్లోడ్ చేస్తారంట
చూస్తే మెషిన్ వల్డా ఉంటుంది
అవును నిజమే ఇంగ పోర్ట్స్ అయితే ఇంగ ఇరవై నాలుగు గంటలు వర్క్ చేస్తాయి గదా
అవును ఇంక డే అండ్ నైట్ ఆపరేషన్స్ అంట
నిజమే ఇంగా థౌజండ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ట్రక్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి
కంటైనర్స్ కలెక్ట్ చేయడానికి కదా
అవునింగ ఒక షిప్ లేట్ అయితే ఇంగ ఫ్యాక్టరీస్ రా మెటీరియల్ కోసం వెయిట్ చేస్తాయి.
షాప్స్ లో స్టాక్ డిలే అవుతుంది ఆన్లైన్ డెలివరీస్ కూడా లేట్ అవ్వచ్చు
అవునింగ మన డైలీ లైఫ్ లో యూజ్ చేసే ప్రోడక్ట్స్ చాలా వరకు షిప్స్ మీద పెండ్ అవుతాయి గదా
ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా చెప్పావు
ఇంగా క్లాత్స్ అంట కార్స్ ఫోన్స్ కంప్యూటర్స్ అంట ఫర్నిచర్స్ టాయ్స్ మెడిసన్స్ ఇట్లన్ని
అవును ఇంకా దాంతో పాటు ఫుడ్ ఐటమ్స్ ఇండస్ట్రియల్ మెషిన్స్ అన్నీ కల్స్ ఉంటాయ్ లే
ఆవును ఇంకేమైతే ఇంట్లో అందరు బావున్నారా ఉమ్ సరే అయితే
అందరు బావున్నారా
ఉమ్ సరే అందరు బావున్నారు
మ్మ్ సరేలే అయితే బాయ్
బాయ్